ఓ
హలో ఆ నమస్తే చెప్ప చెప్పండి
బాగున్నారండి
ఆ బాగున్నా అండి చెప్పండి ఆ
సరే అండి మన టాపిక్ ఏదన్నా మాట్లాడదామండి
ఉ మాట్లాడండి
ఓకే అండి శ్రీరామనవమి గురించి మాట్లాడదామండి
ఉమ్
ఆ ఓకే అండి మాకు ఇక్కడ శ్రీరానవమి మేము తొమ్మిది రోజులు చేసుకుంటామండి
హలో
ఆ మేము తొమ్మిది రోజులు చేసుకుంటామండి శ్రీరామనవమి హలో మేము ఇక్కడ శ్రీరామనవమి తొమ్మిది రోజులు చేసుకుంటామండి
హు ఆ వినిపిస్తుంది చెప్పండి
ఆ మేము తొమ్మిది రోజులు చేసుకుంటాము ఎలా అంటే మాకు ఇక్కడ శ్రీరానవమి ఒక ఫేమస్ గా చేస్తారు
హ
ఆ ఇక్కడ మేము రాములు వారి గుడికి వెళ్తామండి శ్రీరామనవమి రోజు
ఆ
ఆ ఇక్కడ మాకు ఎలా అంటే గుడిలో ఒక ఉయ్యాలను ఏర్ ర్పాటు చేస్తారండి ఆ ఉయ్యాలను ఏర్పాటు చేసిన దాన్ ట్లో రాముల వారి ఫోటో పెట్టేసి ఉయ్యాలా వేస్తారండి
అ
ఇక్కడ రోజు ఒక అలంకరణ చేస్తారు ప్లస్ దాంతో పాటు రోజు ఒక ఒక నైవేద్యం కూడా దేవుడికి సమర్పిస్తాము
ఆ
మీరు చెప్పండి
అదేండి శ్రీరామనవమి రోజున చైత్ర మాస శుక్ల పదార్థ తొమ్మిదవ రోజున జరుపుకునే అత్యంత పవిత్రమైన హిందూ పండగ
ఆ అవునండి
ఇది హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమెత్తి శ్రీరాముడై అయోధ్యలో జన్మించారు అంటారు కదా
ఆ అవునండి
నెక్స్ట్ సీతారాముల కళ్యాణం జరుగుతది ఆ రోజు
ఉమ్ అవునండి ప్రతి ఊర్లో ప్రతి ప్రతి పల్లెలో ప్రతి టౌన్లలో శ్రీరాముని కళ్యాణము కంపల్సరీ చేస్తారండి దానినే మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటాము
ఉమ్
ఇంకా అండి మీ
అదే ప్రతి మండపంలో చేస్తారు లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు
ఉ
శ్రీరామనవమి రోజున ప్రతి ఇంట్లోనూ పందిల్లోనూ ప్రత్యేకమైన ప్రసాదాలను పంచుతారు
ఉ దాంట్లో నైవేద్యం ఎలా అంటే పణకము వడపప్పు దోసకాయ నైవేద్యము సమర్పిస్తారు
ఈ ఎందుకంటే బెల్లం మిరియాల పొడి యల్లక్కల పొడి కలిపి చేసే పానీయం ఎందుకంటే మార్చి ఏప్రిల్ లో మార్చి ఏప్రిల్ లో ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి బాగా తాగుతారం
ఉమ్మ్
ఎందుకంటే తాగడం వల్ల శరీరానికి శక్తిని ఇవ్వడమే గాక ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది మిరియాలు గొంతు ఇన్ఫెక్షన్ నివారిస్తాయి
ఆ అవును
నెస్ట్ ఏంటంటే వడపప్పు అంటే
అక్కడ బడితే ఎలాంటి నీరు తాగుతూ ఉంటాం కాబట్టి ప్లేస్ దాంతో పాటు ఈబ్ పానీయం తాగినం అంటే ఎలాంటి త్రో ఇన్ఫెక్షన్ కలగకుండా మనకు ఉపయోగపడుతుంది
ఆ
ఉమ్మ్ ఇంకా అండి
ఇంకేం చెప్పొచ్ అంటే వడపప్పు అంటారుగాండి నానబెట్టిన పెసరపప్పును వడపప్పు పంటారు
ఆమ్మ్
చాలా తర్వాత చలిమిడి తెల్సా అండి
ఆ తెలుసండి
అదే బియప్ పిండి బెల్లం కలిపి చేసే ప్రసాదం
ఆ దాన్నే చలిమిడి అంటారు యలకలు గూడ వేస్తారు దాంట్లో
ఆ ఆ ఆ
ఉమ్
ఇంకోటి కల్ ప్రతి ఊళ్లో వీధి వీధిన పెద్ద పెద్ద పందిళ్లు వేసి శ్రీరాముడి విగ్రహాలు చిత్రపటాలల్లో ఉంచి భజనాలు కీర్తనలు చేస్తారు గదా
ఉమ్మ్
తర్వాత కళ్యాణం పూర్తయిన్ తర్వాత భక్తులు ఒకరిపై ఒకరు వసంతాలు చల్లుకుంటూ
అది మరస రోజ్ చేస్తారండి
ఉమ్మ్
ఉమ్మ్
ఇంకేవన్న మీరేం అని చెప్తారు
ఆ ఇంకా ఏం లేదండి ఇంగా ఎలా అంటే మనకు తెలుగు వారికి సాంప్రదాయమైన పండగలు శ్రీరానవిమితో పాటు టు అనేక పండగలు గూడ జరుపుకుంటామండి మనము ఫస్ట్ స్టార్టింగ్ తెలుగు వారికి తొలి ఏకాదశి పండగ అనేది సాంప్రదాయంగా జరుపుకుంటారు అద అలాగే పల్లెటూర్లలో చూస్తే గానక ఆ తొలి ఏకాదశి ముందు స్టార్టింగ్ అంటే అన్ని పండుగలను తెచ్ చేది తొలి ఏకాదశి
ఆ
అది జూలై లో జరుపుకుంటారు ఆ పండగనేది జూలై లో జరుపుకుంటారు ప్లేస్ పల్లెటూర్లలో ఆ పండగను చాలా ఫేమస్ గా చేస్తారు ఆ పండగ వొచ్చినప్పుడు పేలాలతో చ్ అంటే బెల్లము పేలాలతో చేసిన పానకం పానకం పట్టిన ఉంటలు ప్లేస్ దాంతో పాటు బొరుగులు బెల్లము వేసిన పాకం పట్టిన ఉంటలు ప్లేస్ దాంతో గూడా ఇంగా ఏందంటే ఆవు వీ జొన్నలు ప్లస్ బెల్లము ఏంచేసి అవి మెత్తగా దంచి గుంటలు చేస్తారు అంటే ఇది చేసేది ఎలా అంటే ఓన్లీ పల్లెట్ ల్లెటూర్లలో చేస్తారు ఈ పండుగనేది పల్లెటూర్లలో చేస్తారు టౌన్లలో అయితే ఎవరు చేయరు ఓన్లీ మాములుగా వండుకొని తింటారు టౌన్లలో కొన్ని పల్లెటూర్లలో బాగా జరుపుకుంటారు
ఆ
ప్లస్సు తొలి ఏకాదశితో పాటు ఈ మిగతా పండుగలన్నీ ఒక్కదానికి వెంటూ ఒకటి ఒకటి వస్తూ ఉంటాయి
హ్మ్
ఇంకా అండి ఇంగ ఏమన్నానా
ఇంకా అంటే ఏం చెప్ త్తం అంటే చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు తో పాటు సీతారాముల కళ్యాణం జరిపిస్తే దాని మరుసరోజు ఆలయం లో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు కద
ఏ అవునండి
ఇంక ఏం చెప్పచ్చంటే
ఆ ప్చ్ అందుకేనండి ఇప్పుడు ఎలా అంటే తొమ్మిది రోజులు ఈ ఫెస్టివల్ చేస్తారో తొమ్మిదో రోజు గూడా ఉయ్యాల వేస్ స్తారండి ఇక్కడ చానా వరకు ఉయ్యాలలు అందుకు ప్లేస్సు ఎలా అంటే ఒక పూలాభిషేక్ కం అంటే ఒక ఉయ్యాల కట్టి ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి పూలాభిషేకం చేస్తారండి
హ్మ్
ఎలా అంటే రకరకాల పువ్వులు తెచ్చి ఆ రకరకాల పువ్వులు విగ్రహానికి అంటే రాముల వారి విగ్రహాని కి ఆ పూలను సమర్పిస్తారు అలాగే కొన్ని కొన్ని పల్లెలల్లో కొన్ని కొన్ని టౌన్లల్లో ఎలా అంటే కళ్యాణం చేసిన రోజు ఆ రోజు నైటు పటన్ మెరువన్ అంటూ చేస్తారు అంటే ఒక పల్లకిి లాగా కట్టి ఆ పల్లకిలో విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగం ఊరేగింపను అంటూ పల్లెటూర్లలో వీధులల్లో గూడా చేస్తారు ప్లస్ ఆ ఊరేగింపు లో పాటు వేషధారణ కోలాట్ టము చెక్క భజన ప్లస్ అలాంటివి గూడా న్ నృత్య ప్రదర్శన అంటూ ప్రదర్శిస్తారు
హ్మ్
ఇంకా అండి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా మీకక్కడెమన్నా చేస్తూ ఉంటారా
అంటే చాలా మంది ఏమంటరంటే మన ఆంధ్ర ఆ ఆంధ్రప్రదేశ్ కాని తెలంగాణ గాని శ్రీరామనవమి చేసుకోవడం కొనసాగిస్తునట్టే
హ్మ్ ఇంకా భద్రా ద్రి భద్రా భద్రాచలంలో కూడా చాలా బాగా ఈ ఫెస్ స్టివల్ చేస్తారు
ఆ
ఇంకా అండి ఇంగా
ఇంకా ఏం చెప్పచ్చ అంటే అంటం కదా ఉగాది ఉగాదేనండి నవమి వరకు తొమ్మిది రోజులు తెలి ఇలలో పండుగ కేవరం ఒకే రోజ్తో ముగిసిబోదు అంటే తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవరాత్రులు జరుపుకుం
ఆ కొనసా కొనసాగిస్తారండి. లాస్ట్ రోజు లక్ష పుష్పాక్షణ అభిషేకం అంటూ కూడా చేస్తారు
ఆ అవునవును అంటే సిరామనవమి కల్లా భాగంగా రాముడితో పాటు లక్ష్మణుడు సీతాదేవిని పూజిస్తే అత్యంత భక్తుడైన హనుమంతుడికి వానర సైన్యానిక కూడ ప్రత్యేక పూజలు చేస్తారు
ఆ
అంటే సమాజంలో వెనక పడినా లేదా సామాన్య జీవులను కూడా గౌరవించి. వాడి సహాయాని కొంది అధర్మాన్ని ఎలా ఎదిగించొచ్చో ఈ పండుగ్కి చెప్తుంది గదా
ప్లేస్ ఎలా ఉంటే పూర్వకాలంలో రాముల వారూ అడవికి వెళ్ళినప్పుడు సీతమ్మ వారినే అడవుల పాలు అవుతుంది కదా అప్పుడు రావణాసుడు వచ్చి సీతమ్మను ఎత్తుకెళ్తాడు ఆ ఎత్తుకెళ్ళిన దాంట్లో పాటు ల హనుమంతుడు ఆ సీతమ్మ దగ్గరికి వెళ్తాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో రామయ్య ఇచ్చిన ఉంగరం ఇదే అనంటూ కూడా తను చెప్తాడు ప్లస్ దాంతో పాటు వాన రావణాసురు దగ్గరికి వెళ్ళేటప్పుడు హనుమంతుడు రాముల వారికి చాలా వరకు సహాయపడతారు అప్పుడు సహాయంలో అంటే ఎలా అంటే ఒక కోనేరును దాటి రాముల వారు వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు ఆ మార్గం గుండా అంటే అది కోనేరు కోనేరును దాటి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ కోనేరును దాటాలంటే చిన్న చిన్న జంత్ జంతువులు పక్షులు అలాంటివి కూడా రాముల వారికి సహాయం చేస్తారు ఎలా అంటే ఆ కోనేరును దాటి వెళ్ళాలంటే నీరు దాటుకొని వెళ్ళాలి ఆ నీరు దాటుకొని వెళ్ళాలంటే నీరు అడ్డుగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న జి జీవులు అంటే కోతులు ప్లస్సు ప్లస్సు చిన్న చిన్న జీవులు అంటే చిన్న చిన్న జంతువుతో పాటు అవి కూడా అంటే హనుమంతుల వారు లక్ష్మణ వారు మొత్తం అందరు కూడా సహాయం చేస్తారు ఆ కోనేరును దాటుకొని వెళ్ళడానికి ఆ రాళ్ళలను తెచ్చుకొని చిన్న చిన్నగా ఒక దారి ఏర్పరుచుకుంటారు ఆ దారి ఏర్పరచుకున్న మార్గం నుండే ఆ లక్ష్మణ వారు రాముల వారు సీతమ్మ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు
ఉ
ఇంకా అండి అలా వెళ్తూ వెళ్తూ లాస్ట్ కు సీతమ్మవారను వీళ్ళు కలుసుకుంటారు తర్వాత అది కలుసుకునే ప్రయత్నంలో రావణాసుడిని వధిస్తాడు
హామ్
ఇంకా అండి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా
అదే అండి కడప జిల్లా ఇ వంటిమిట్లు కూడా బాగా చేస్తాయి కోదండర స్వామి ఆలయం
ఆ అవునండి ఫేమస్ గా చేస్తారు కళ్యాణం చేస్తారు ఇక్కడ బాద్ర ప్రధా పౌర్ణమి రోజు కళ్యాణం ఉంటుంది
హామ్
ఆ
సరేనండి లేవ పదకొండు నిమిషాలు దాటింది కదా అని
ఆ ఓకే అండి
స సరే ఇంకా రేపు మాట్దాం అయితేఇంకా
ఆ
ఆ సరే
ఉండు ఉండు ఉండూ ఒరేనైనా మాసడా గుడ్ద్దనా